హలో
చెప్పండి
బావున్నారా అండి
అవున అవును మీరు బాగుంది
హ్మ్ బాగున్నామండి భోంచేసారా
ఆ భొంచేసమండి మీరు భోంచేసారా
హ్మ్ భోంచేసామండి ఏంటండి స్పెషల్ సండే స్పెషల్ ఏంటి
చికెన్ అండి
చికెన్ కర్రీ
మీరండి
మేము చికెనే అండి ఎలా మీరే చేసారా అండి కుకింగ్
లేదండి మా ఎక్కండి
హ్మ్ హు హ్మ్ చదువుకుంటున్నారా అండి ఇప్పుడు మీరు
అవునండి మీరండి
ఖాళీనే అండి ఇంట్లో ఏం చదువుకుంటున్నారండి.
ఇంటర్ అండి ఇప్పుడు
ఏ గ్రూప్ అండి
ఎంపిసి గ్రూప్ అండి
ఎంపీసీ
మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండి
హ్మ్ హు తెలుసండి పుల్ ఫామ్ తెలుసు
అవును ఎవర ఎక్కడ మీ ఊరు సైడు ఏ పెస్టివల్ పెద్దదండి
మా ఊరి సైడు హ్మ్ అన్నీ బాగానే జరుపుకుంటామండి మీ సైడ్ ఏది ఎక్కువ జరుపుకుంటారు ఫెస్టివల్ గ్రాండ్ గా అంటే
గ్రాండ్ గా అంటే దసర అండి
దసరా మా సైడ్ వినాయక చవితి అలా అన్ని చేస్తామండి సంక్రాంత్రి దసరా వినాయక చవ్తి
ఆ
ఇంకా ఉగాది ఇలా ఇప్పుడు ఒక ఒక ఒక పండుగ వస్తుందండి ఏరువాక పున్నమి అని అది టుమారో ఉంది ఫెస్టివల్ మండే సో అ ది అంటే ఇలాంటివి చిన్న చిన్నవి అయితే కొంచెం నార్మల్ గా చేసుకుంటం వండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసుకుంటాం
అవునా మే మాకు మాకుగానీ అన్ని పండుగలు అండి ఏమంటె దసరా పెద్ద పండుగ అండి ఉగాది సంక్రాంత్రి అన్నీ ఉన్నాయండి మాగని దసరా ఏమంటేమో పెద్ద పండుగ అంటే పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి బట్టలు ఇస్తారండి
అవునా
మీతో వెదర్ ఎట్లుందండి
ఇప్పుడు చల్లగానే ఉందండి ఇప్పుడు కొంచెం ఈ టైం కాబ ఇది సినిమాస్కుంటిరా ఇప్పుడు కొంచెం చల్లగనే ఉందండి
ఆహా
అంటే ఎండలుగానే ఉందండి వర్షాలు ఏం పడ్తలేదు మీ సైడ్ ఏమనా వర్షాలు పడుతున్నాయండి
లేదండి మా సైడ్ ఏం వర్షాలు పట్టం లేదు చల్లగనే ఉంది
మ్మ్ మేం మీకేమన్నా పొలాలున్నయా అండి
ఏం లేవండి మీకండి
మాకు ఉన్నాయండి వేసామండి పొలం వేసాము కానీ వర్షం రాక అవన్నీ విత్తనాలనేవి కొంచెం కొంచెం మొలకెత్తాయి గానీ చిన్నగా ఈ ఎండల్కి అవి గూడా ఇంకా వా మొత్తం కిందికి ఒంగి పొయేలాగు ఉన్నాయండి చిన్నగా మొలకలు ఎత్తాయండి
ఎన్నెకరాసున్నాయండి మీకి
అక్కటే అండి
కాంగ్
ఉ
మీరే మీరే చేస్తరా అండి పొలంలో పనీ అంతా
ఆహా మేమేం చేయమండి మా అత్త వాళ్ళు చేస్తారు మీక్ మా గాదండి మా అత్త వాళ్ళ్ మాదని కాదు మా అత్త వాళ్ది వాళ్ళే చేస్తారండి
మాకేం పొలాల్ లేవందుక నామల్ హౌస్ అయితే ఉంది
హ్మ్
కొడాలేం లేవ్
హౌస్ అంటే ఎలా అండి
మామూల్ షెడ్ అండి మామూలు గూడా అరే
రేకుల షెడ్డా ఇల్లెప్పుడు కట్టిస్తారండి ఇల్లు కట్టిచ్చుకోండి రేకుల షెడ్డు ఉంటే ఎండాకాలంలో బాగా వేడి
ఫుల్ ఎండు అండి ఫుల్లింగ్ ఉండలేమండి అసలు దీన్లో
మ్మ్ అసలు కష్టంగా అండి ఎట్లుంటారు ఏంటో అసలు మొత్తం ఇంకా అసలు ఒక రూమ్ వేసిన వాళ్ళే ఇబ్బంది పడుతుంటారండి ఆ ఎండకి ఆ ఇంకా రేకులైతే చాల ఇబ్బందండి
మీకి హౌస్ ఉందా అండి
మాకు లేదు కానీండి మా అత్త వాళ్ళకుంది హౌసే అండి చిన్నది ఇల్లు పైనొకరం కిందొకరు కింద్ పైన ఒక రూమ్ అండి కింద ఒక హాలు ఒక బెడ్రూము ఒక కిచెన్ అంతే చిన్నదండి ఆ చిన్నగనే ఉంది అంత పెద్దగేం లేదు మా ఇల్లు
ఏమనా ఫ్లాట్స్ ఉన్నాయండి
ఆహాహా అవేం ఇవుండడమే ఎక్కువ
ఆ
ఎక్కడికైనా వెళ్తారా అండి ఫ్యామిలీ మెంబర్స్ ఏమైన్న ట్రిప్పులు అలా ఇలా
లేదండి మాది చాలా పూర్ ఫ్యామిలీ అండి
ఆహాహా బా రీసెంట్ రీసెంట్ అంటే రీసెంట్ కాదండి చాలా రోజులు అయింది ఒక వన్ ఇయర్ అవడాని కోసం ఇంగ అప్పుడు పొంయిందండి మేం గుడా ఇంక పోలేదు.
ఆ
మీ టెన్త్ ఫ్రెండ్స్ వాళ్ళ కలిసి ఏమన్నా ఏం లేదాండి అట్లా
ఏంలే అండి ఇంకా మా ఫ్రెండ్స్ అందరు వేరే కాలేజ్ చల్లదండి.
అందరు దూరం అయిపోయారా అండి
ఆ అవునండి
మళ్ళీ కలుస్తార్ లేండి ఇంక ఊర్లోనే కదా అందరు ఎక్కెక్ క్కడున్న ఊరుకి రాక తప్పదు
వస్తారు అప్పట్లో ఇంక అప్పుడు వాళ్ళు వేరే ఫ్రెండ్స్ పట్చిపోంటారుండి
అంతే అండి ఇంకా ఒక్కో కరు మామూలే ఇంకా వచ్చిన తర్వాత అందరూ ఆటోమేటిక్గా వాళ్ళే కలిసిపోతారు
మ్ అ
మా టెన్త్ ఫ్రెండ్స్ చూ ఉన్నారండి ఊగే డైలీ మెసేజ్లు చేసుకోవడం తప్ప ఏం ప్లాన్ చేసేలేదు కాన్ చేస్కున్నారండి చేస్ కని కొంతమంది ఒక మాకి దగ్గరలో చాలా పె ద్ద ఫేమస్ టెంపుల్ ఉందండి
ఆ
అక్కడికి వెళ్ళారండి కాకపోతే నేను మిస్ అయిపోయా
అవునండి.
రాఘవేంద్ర స్వామి టెంపుల్ చాలా పెద్దదండి
ఆ మీ సైడు పెద్ద టెంపుల్ ఏదండి అదేనా రాఘేంద్ర స్వామి టెంపుల్ అండి
ఉ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి ఊరండి అదొకటి బాగుంటదండి
అవును
ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిందండి చేంజ్ అయిపోయింది ఇంతక్ ముందులా లేదు ఇంత ముందైతే ఇంత నాకివీ ఇప్పుడు అప్డేట్ అయినాక టెంపుల్ కన్నా ఇంతకు ముందు ఉన్న టెంపులే బాగుండది కృష్ణుడు లీలలు ఉంటయీ బైటనే బొమ్మలుగా బాగుండేయండి కానీ ఇప్పుడు అంతా తీసేసారండి అంతా ప్లేస్ పేస్ సరిపోవట్లేదని అవన్నీ తీసేసారు
అవునండి
ఉ
ఫేమసా అండి అక్కడ?
ఉ చాలా ఫేమస్ అండి కర్ణాటక తమిళ్ వానాడు నుంచి సైడ్ హీరోస్ హీరోయిన్లు హీరోస్
ఉమ్
రండీ మనా కాంచన మూవీ తీయలేదా అండి రాఘవ గారు ఆ అయనా ఆ చాలా ఫేమస్ అండి ఆయన వస్తారండి రాజమౌళి ఫ్యామిలీ వాళ్ళు వస్తారు వాళ్ళు ఎక్కువ వస్తారండి మీరు మీ ఉన్నప్పుడు ఎలా హుమ్ ఒకటే ఇంట్లో ఉన్నపుడు ఎంజాయ్ చేసామండి టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక ఒక ఫ్రెండే మా బె బెస్ట్ ఫ్రెండ్ కొంచెం కాంటాక్ట్ లో ఉండ ఇప్పుడు ఇంకా ఎవ్వరు లేరండి కాంటాక్ట్ లో అందరు ఎటోళ్ళు అటు ఎళ్ళిపోయారు
అవును
కానీ అందరికి ఒక గ్రూప్ ఉందండి అంతే
హుమ్
ఆ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటుంటామండి అంతే ఇంక
అ కలిసిర్రా అండి టెన్త్ అయిపోయినాంక మీ ఫ్రెండ్స్ మీరందరూ
ఎవ్వరం కలవలేదండి ఇంకా కొన్ని రీజన్స్ వల్ల కలవలేకపోతున్నాం
అవునా
ఆ ఇంకా మీరు ట్రిప్పులంటే ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళలేదా అండి ఎదన్న గుడికి గానీ ఏదన్న
ఇంటికాడ్ డౌటే అండి ఎప్పుడైన్నా ఒకసారి అంటే ఆగస్ట్ లోనా అ అట్లనే ప్రమున్న కొడుకుండేవొడు కిరణ సాముని మాతో మా సైడు పెద్ద ఎదవ అండి
హుమ్ హు హు
అక్కడే వెళ్తామండి అ అక్కడికి పోయి ఆడే నైట్ నిద్దర ఆడే చేసి నెక్స్ట్ ఉదయం స్నానం చేసి ఇంకా దర్శనం చేసుకొని ఊరికొచ్చినం
హుమ్ మేము వెళ్ళామండి చెప్పాం కదండి వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళామని
ఆ
ఇటు వెళ్ళామండి తమిళనాడు సైడు వెళ్ళాము
ఆ
చాలా బాగా అనిపించిందండి చాలా బాగ ఉన్నాయ్ అన్నీ
ఆ సౌత్ సైడ్ బాగుంటాయండి టెంపుల్స్ కానీ మాము మన ప్రాబ్లమ్స్ వల్ల వత్తయి కదండి అన్న
హుమ్ బాగుంటాయండి సౌత్ ఇ సౌత్ సైడ్ అది నాకు సౌత్ అని కూడా తెలీదండి మీరు చెప్పేదాకా
అంటే సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ గానీ తెలీదా అండి
తెలీదండి నాకు నిజంగా మదర్ ప్రామిస్ తెలీదండి మీరు చెప్పేదాకా అది సౌత్ సైడ్ ఉన్నాయి అని తెలిదు
హు అంటే ఇంకా ఇంకొక టెలి ఇంకో టెంపుల్ వెళ్ళినాం అండి మల్లికార్జున స్వామి టెంపుల్ అని ఉందండి బానే ప అది ఒక మన ద తెలంగాణ బార్డర్ ఆంధ్ర బార్డర్ దగ్గర ఉంది
మీ ఫ్యామిలీతో వెళ్ళారా అండి
ఆ అవునండి
మ్మ్ హు
ఫుల్ ఎంజాయ్ ఉంటాదండి
మ్మ్
అమ్
మ్మ్
నడుచుకుంటూ వెళ్తామండి ఒక సెవెంటీ కిలోమీటర్స్
నడుచుకుంటా
అవునండి ఫారెస్ట్ లో
తెలీదులేండి
మ్మ్ బాగుంటుందండి
నేను ఎప్పుడు చూడలే అండి పోలే కూడా
బాగ్ క్లైమేట్ గాని సూపర్ ఉంటుంది
నడుచుకుంట వెళ్తారా
ఆ మార్చ్ మార్చు ఆర్ ఫిబ్లవరి ఆ ఆ టూ మంత్స్ లో ఎప్పుడైనా
ఏ ఫారెస్ట్ లోనా అండి నల్లమల్ల ఫ ఫారెస్టా అండి
ఆ
మ్మ్ తెల్సండి తెల్స్ తెల్స్ ఐ నో
పోయినారా అండి మీరు అప్పుడు
మ్మ్ పోయామండి త్రీ టైమ్స్ వెళ్ళా అలా త్రీ టైమ్స్ నడుచుకుంట వెళ్ళా అండి
ఆ
త్రీ టైమ్స్ నడుచుకుంటు వెల్ మ్మ్ బాగుంటందండి త్రీ టైమ్స్ నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్నామండి నల్లం నల్ల మల్ల ఫారెస్ట్ అంత
ఆ
బాగుంటదండి
వ్యూవ్ సూపర్ ఉంటాదండి అక్కడ
మ్మ్ ఓ శాండీ నీమ్ కూడా అంటే ఈవినింగ్ టైంలో బాగుంటది కొంచెం ఈవినింగ్ అవుతున్నాగా మళ్ళీ మార్నింగ్ బాగుంటాం మళ్ళీ చీకటి పడితే ఏం కనిపియాదండి
ఆ చీకటి పడితే ఏంకాదు మా పొద్దున్నే సిక్స్ కి అట్లా క్లైమేట్ సూపర్ వుంటాదండి బాగా మంచి అంతా స్నో
కొండలుంటాయిగా అండి
చాలా మంది నిద్దపోతారండి ఆంధ్ర సైడు ఆంధ్రలో చాలా మంది ఆ